టూ
హలో ఎలా ఉన్నావ్
బావున్నాను నువ్వు బావున్నావా
ఆ నేను బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు రీల్స్ చూస్తున్నా
ఏం రీల్స్ చూస్తున్నావ్
కాశ్మీర్ రీల్స్ అయ్యో ఎంత అందంగా ఉందో తెల్సా కాశ్మీర్
ఒ ఓవు అవునా నేను గుడా రీసెంట్ గా చూసా కశ్మీర్ అంటే నిజంగా హెవెన్లా ఉంటుంది కదా!
మ్మ్ అందుకే కదా హెవెన్ ఆఫ్ ఎర్త్ అంటారు కాశ్మీర్ ని
అవునింక నో మౌంటెన్స్ అంట లేక్స్ అంట గార్డెన్స్ అంట అన్ని ఎంతందం
మ్మ్ నాకు ఒకసారి కాశ్మీర్ వెళ్ళాలి అని చాలా కోరిక
ఎస్పెషలీ స్నోఫాల్ చూడాలి అక్కడ్కి వెళ్ళి
నేన్ గుడా మూవీస్ లో మాత్రమే చూసా ఇంగ రియాలిటీలో చూడాలని కోరిక
ఒ నేనైతే లైఫ్ లో ఎప్పుడు స్నో చూడలేదు ఇంకా స్నో పడుతుంటే అక్కడన్నా ఆడవ టం ఎంత బాగుంటుందో కదా
ఉ అసలు చిన్న పిల్లలాగా స్నోతో ఆడుకోవాలి అని అనిపిస్ తుంది హు అవును ఇంగా స్నోమ్యాన్ కూడ చేద్దాం
ఆ అదయితే సూపర్గా ఉంటుంది కదా ఇంకా మేము వాటితో క్యారెట్స్ అంట ఇంక బ్లాక్ బ్లాక్ ఏమైన తీసుకొని వెళ్దాం కళ్ళు ముక్కు తయారు చేసేకి
ఉ ఇంకా క్యాశ్మీర్ లో ఫేమస్ ప్లేస్ ఏంటి తెలుస
శ్రీనగర్ కదా
ఉ అవును శ్రీనగర్ చాల ఫేమస్ అక్కడ
ఇంక దలేక్ గురించి విన్నావా
చాలా విన్నా డాల్ లేక్ అంటే చాల అందంగా ఉంటుంది కదా
అదే కదా బోట్స్ ఉంటాయి
ఉ అవును వాటిని వర అండు
అయ్యో షికార రైడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు
ఉ అవు ఇంకా వాటర్ మినల్స్ లోగా ట్రావెల్ చేస్తూ మౌంటైన్స్ చూస్తూ అసలు ఆ ఫీల్ ఇంగ ఆ వైబే వేరు వా ఆల్ రెడీ ఇమజినేషన్ స్టార్ట్ అయిపోయింది నా కైతే నేను అక్కడ సన్సెట్ చూడలి ఫస్ట్ మెయిన్గ మీరైతే సన్ రైస్ చూడాలి ఎందుకు సన్ రైజు
ఇంకా మార్నింగ్ వెదర్ ఫ్రెష్గా ఉంటుంది కదా
ఉ నిజమే కాశ్మీర్ లో గార్డెన్ కూడ ఫేమస్ కదా అవును అక్కడ స్పెషల్ గా ముఘల్ గార్డెన్స్ అని ఉంటాయి అవి చాలా ఫేమస్
ఫ్లవర్స్ చాల ఉంటాయా
ఉ థౌజండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయంట అక్కడ
నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం
ఓహో అక్కడ ఫొటోస్ తీసుకుంటే సూపర్ వస్తాయి తెలుసా
ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఫుల్ కాశ్మీర్ ఫొటోస్తో ఫుల్ అయిపోతుంది
ఇంగ క్యాప్షన్ వచ్చి లాస్ట్ ఇన్ బ్యూటీ ఆఫ్ క్యశ్మీర్ పర్ఫెక్ట్ క్యాప్షన్ ఇది ఇంగా ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ
కాశ్మీర్ జన్ ఫేమస్ కదా
అవును ఇంగ టీ కూడా ఫేమస్ కదా
ఆ అంటారు
ఆ కవా టీ అంటీ
అదోచ్చి స్పెషల్ కాశ్మీర్ టీ ని టీ అంటారు
ఓహో అయితే నేను ఖచ్చితంగా టేస్ట్ చెయాలి అది
కోల్డ్ వెదర్ లో టీ తాగితే సూపర్ ఉంటుంది అసలు
అవును ఇంకా విండో దగ్గర కూర్చొని టీ తాగుతూ స్నో చూడాలి
అది ఒక పెద్ద డ్రీమ్ సీన్ అనుకో
ఉ అవును ఇంకా షాపింగ్ ఏమి చేయొచ్చు అక్కడ
షాల్స్ అంట హ్యాండి క్రాఫ్ట్స్ అంట డ్రై ఫ్రూట్స్ అంట
ఉ మా అమ్మ కోసం షాల్ కొనాలి ఇంకా అయితే
నేను మా ఫ్యామిలీ కోసం డ్రై ఫ్రూట్స్ కొంటా
హ ఇంకా సౌవెనీట్స్ కూడా
మెమోరీస్ కోసం కదా
ఉ అవును ఇంకా కాశ్మీర్ వెదర్ ఎలా ఉంటుంది
వింటర్ లో చాలా అంటే చాలా కోల్డ్గా ఉంటుంది అక్కడ ఉండే వెదర్ చెప్పలేంపు
మ్మ్ అయితే నేను స్వెటర్స్ జాకెట్స్ అన్ని వేసుకుంటా
గ్లవ్స్ కూడా
ఉ ఇంకా మెయిన్ క్యాప్ కూడా
అవును ఇంకా నువ్వు వాకింగ్ స్వెటర్ షాప్ లో ఉంటావు
ఉమ్ అవును నిజమే
మరి గుల్మగ్ గురించి విన్నావా
మ్మ్ అవును చాలా విన్నా స్నో ఎక్కువ ఉంటుందంట కదా అక్కడ
అక్కడ కేబుల్ కార్ రైడ్ ఉంటుంది
ఉమ్ అయ్యో మౌంటెన్స్ పై నుంచి వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది
చాలా బ్రేక్ టేకింగ్ అంతా
అవును ఇంకా నాకు హైట్స్ అంటే ఇంకా చాల భయం తెలుసా కానీ వ్యూ కోసం ట్రై చేయాలి కదా కంపల్సరిగా ఉమ్ అవును సరే ట్రై చేద్దాం
ఇంకా పహల్గమ్ కూడా ఫేమస్ కదా
ఉమ్ నవును ఆ ఇంకా రీసెంట్ గా ఏందో అక్కడ ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా అక్కడ
అవును ఎంత హార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ కదా అది
ఇంకా అక్కడ పహల్గామ్ లో చాలా గ్రీనరీ ఉంటుందంట కదా
నేచర్ వర్
నేచర్ లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అది ఉ అవును మనం అక్కడ హార్స్ రైడింగ్ చేద్దామా ఫస్ట్ నాకు హార్స్ మీద బ్యాలెన్స్ నేర్పించు నువ్వు హ్మ్మ్ నేను కూడా బిగినరే నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు నేర్పించేకి
ఇప్పుడు ఇద్దరు పడిపోతాం
ఉమ్ నిజమే
కాశ్మీర్ కి ఏ సీజన్ లో వెళ్ళాలి
స్నో కావాలి అంటే ఇంకా వింటర్ లో వెళ్ళాలి
గ్రీనరీ కావాలి అంటే ఇంకా సమ్మర్ లో అయితే
ఉమ్ కరెక్ట్గా చెప్పావు
నాకు స్నో ఇంపార్టెంట్
నాకు రెండూ కావాలి
ఆ
కామ లో ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది కదా
ఒ
అక్కడ ప్రతి ఒక్క కార్నర్ ఫోటో స్పాట్ లాగా ఉంటుంది శాండీస్ ఫొటోస్ తీయాలి ఇంకా బాగుంటాయి అక్కడ అవును ఇంగ మ్యాచింగ్ జాకెట్స్ వేసుకుందం సరేనా పాండిచ్చేరి ఎప్పుడు వేసుకున్నాం చూడు అట్లా వేస్ కుందాం
అవును గల్లి గోల్స్ ప్లేస్ కజన్ గోల్స్
ఉం అవును ఇంగా రీల్స్ కూడా చేద్దాం
ట్రెండింగ్ సాంగ్ పెట్టాది
ఉం ఇంగ డ్రోన్ షాట్స్ ఉంటే ఇంగా సూపర్
సినిమా సీన్ లాగా ఉంటుంది పో ఇంకా
ఉం అవును ఇంగా ట్రావెల్ జర్నీ కూడా ఎగ్జైటింగ్ గా ఉంటుంది నైట్ లో ఫ స్నో మౌంటెన్ అవును ఇంగా అయితే ఈసారి విండో సీట్ నాది అగేయిన్ ఆ సీట్ తీసుకుంటున్నావు ఉం ప్రతిసారి నువ్వే కదా కూర్చునేది ఈసారి నేను తీసుకుంటాలే
సరే అయితే రిటర్న్ జర్నీలో నాది
సరే ఇంగ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టి నేచర్ ని ఎంజాయ్ చేయాలి మీ మెయిన్ పాయింట్ అది
అవును కరెక్ట్ ఇంకా ఫొటోస్ కొంచెం మెమోరీస్ ఎక్కువ క్రియేట్ చేయాలి
ఉం అవును ఇంగ చాలా మంచి పాయింట్ చెప్పావు నువ్వు అక్కడ పీస్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఉం అవును ఇంగా సిటీ నాయిస్ నుంచి బ్రేక్ లాగా మనకి ఒకటి ఇంకా నైట్ లో క్యాం ఫైర్ ఉంటే బాగుంటుంది కదా అక్కడ ఉం అవును స్టోరీస్ చెప్పుకుందాం హాట్ టీ తాగుదాం
ఇంకా స్టార్స్ చూడం కలిసి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది
ఉం అవు ఇంగ ఫ్యూచర్ లో మన డ్రీమ్ ట్రిప్ కాశ్మీరే కదా
డెఫినెట్లీ గట్టిగా అనుకో
ఉం ఇంగ కాశ్మీర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్
స్నో మౌంటైన్స్ లేక్స్ గార్డెన్స్ అన్నీ ఒక ఒకటే ప్లేస్ లో అనుకో
ఉం అందుకే స్పెషల్ ఒక రోజు మనం డెఫ్నెట్లీ కాశ్మీర్ వెళ్దాం ప్రామిస్
ప్రామిస్ ప్రామిస్
ఆ అప్పుడు డాల్ లేక్ లో షికారా లై రైడ్ చేద్దాం
ఇంకా గుల్మార్గ్ లో స్నోడ్ ఎక్తో ఆడుకున్నాం
ఉం ఇంగా పెహల్గామ్ లో ఫొటోస్ తీసుకుంటాము
కహవా టీ తాగుతాం మర్చిపోకుండా
ఉం అవు అవును తప్పకుండా తాగుదాం ఇంగా ఫుల్ మెమోరీస్ కి క్రియేట్ చేస్తాం ఇంకా కాశ్మీర్ ట్రిప్ అయితే నో డింగ్ అనుకో అవును ఇంగా కజిన్ అడ్వెంచర్స్ కూడా లోడింగే అనుకో
ఇంకా స్నోఫాల్ అయితే ఇంకా
ఇంకా సంతోషం అయితే అందరికి పీక్స్ లో ఉంటుంది
ఇంకా అయితే డ్రీమ్ వెకేషన్ రెడీ అయిపోయింది ఇట్స్ లోడింగ్
ఆ అవును ఇంక అందరినీ ఒప్పించుకొని ఇంకా అ లోపల బడ్జెట్ సెట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మంత్ లేకుంటే దాని తర్వాత మంతో ప్లాన్ చేద్దాం
అవును ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సిందే అందరికి ఇన్ఫార్మ్ అని పర్మిషన్ తీసుకోవాలా కదా
ఉమ్ అవును ఎనీ డేస్ పడొచ్చు కాశ్మీర్ కి
క్యాష్ మిర్కి పోతే ఎన్ని రోజులైనా అక్కడే ఉండాలని పిస్తుంది కానీ ఇక్కడ ఉండే వర్క్స్ వల్ల మేము చూసుకో
ఉమ్ ఉమ్ అవునులే అది కూడా కరెక్టే చాలా మంచి ఏమి
తిన్నావా
ఉమ్ తినేసినా నువ్వు
లేదింకా తినాలి
సరే వెళ్ళి తినుపో మళ్ళ చేయి కాల్
ఆ సరే
బాయ్